హలో
హా చెప్పండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఇక చిన్న బాబు పడుకున్నాడు కదా ఇక వాడు లేచేంత వరకు కొంచెం ఆ ఫ్రీ అవుతా ఇక వాట్లు లేచాడు అంటే నేను ఇక రొట్టెలు వాడికి కొంచెం తినబెట్టి నేను ఇక పని స్టార్ట్ చేస్తా రొట్టెలు గిన్నెలు ఊడవడం తూడవడం వాళ్ళకి నీళ్లు పెట్టడం స్నానాలు చేయించడం హోం వర్క్ ఆ తిన పెట్టడము నాకు సరి పోయితిగా
ఇంకా వానితోనే అయిపోతది టైమ్ అంతా
అవును దానితోనే అవును
హ
పెద్ద బాబు వచ్చిందంటే మళ్ళీ ఒక్కచోట ఆగడు నాకు పని కూడా నేను అవదా ఎవరు లేరు
అవునా నా మాట నాకే వినిపిస్తుంది అయితే కొంచెం కొంచెం
అవునా పెద్ద బాబు వచ్చిందం అంటే నాకు ఏ పని కం పూర్తిగా చేయనివ్వడు మధ్య మధ్యలోలేసి ఉరకడమే అవుతది నాకు కొడతనే ఉంటాడు ఏదో ఒక విషయం దగ్గర టాయ్స్ ఏమైన్నా ఉంటే గిల్లుతాడు ఆ అంటాడు ఆ నెడతాడు కొడతాడు గిచ్చుతాడు ఊ అన్నీ చేస్త స్తాడు
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తది. కొంచెం పెద్దగైనాం కమ్మో ఈ పిల్లలు ఎందుకు పెద్దయ్యేలా అనిపిస్తది.
అవునవును అలానే ఉంటది. ఎన్ని ఎన్ని సంవత్సరాలు.
ఆమెకు సంవత్సరాలు కూడా కాదు. పదకొండు నెలలే జుట్టు పీకుతది చిన్నగున్నప్పుడైతే అసలు ఆమె దగ్గ
అవునా
ఆ జుట్టు అంతా పీకేస్తది ఆ పిల్ల దగ్గరికి పోంగానే
ఆ
గిచ్చుతది కంట్లే నోరు తెరిస్తే నోట్ల చేయలు నూకుతది ఇంకా
ఉ నాకు ఇంకా మొన్నటి వరకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం అల్లరి అల్లరిగా గోలగోలగా ఉంటది ఇంట్లో ఇక వాడు రెండు రోజుల నుంచి అంగన్వాడికి వెళ్తే సైలెంట్ అయిపోయింది ఇళ్లంతా లేకపోతే అంతే అవును
హ్మ్ వాళ్ళు ఉంటేనేమో బా వర్రిస్తున్నారు అనిపిస్తది వాళ్ళు లేకపోతేనేమో బోరు అనిపిస్తది
అవునంతే హ్మ్
మాఅక్క ఉంటే వాళ్ళ పాప చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గరనే ఉండేది
హ్మ్
ఫైవ్ మంత్స్ దాకా మా దగ్గరనే ఉన్నారు ఉన్నప్పుడు ఏమనిపిలే వాళ్ళు వెళ్ళపోయిన తర్వాత అబ్బా ఇంక కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది.
అవునవును. మా అత్తయ్య ఉంది కాబట్టి ఇద్దరిని ఆడిపిచ్చు ఉంటది తను కొంచెం ఇక్కడ బయట తీసుకెళ్తది ఇక ఆ టై లో నేను ఇక ఎటువంటి ఇది లేకుండా చేసుకుంటాను నా పని నేను చేసుకుంటాను కానీ ఇక అత్తయ్యగనుక లేకపోతే నాకు ఇగ చుక్కలే వాళ్లను చూడడం ఇటు చెయడం ఉ ఎవరో ఒక ఉండాలి ఒక్కరే ఉంటే చేసుకోవడం కష్టం అసలు
అవును మా అక్కకి వాళ్ళ నానమ్మ ఉంది వాళ్ళ అత్త ఉంది అందరు ఉన్నారు తనను చూసుకోవడానికి మంచిగా
అవునా ఎక్కడ ఎ ఊరిచ్చారు అక్కనీ
అక్క ని కూడా మా ఊరి దగ్గరని కొడకన్లా అని
అంటే ఎక్కడ పల్లెటూరు సైడా
ఆ పల్లెటూరు సైడె అంటే మా చుట్టాలకే మా బావ
అవును అంటే అత్తయ్య కొడుకు ఆలనా
ఆ అత్తయ్య కొడుకు లాగా
ఉహు
ఉ
ఎన్ని సంవత్సరం అయిందా పెళ్ళై
ఆహా మూడు సంవత్స మూడు సంవత్సరాలు అయితుంది
ఆహా మూడేళ్ళ
ఉ మా తాతయ్య చనిపోయక వన్ ఇయర్ తర్వాత పెళ్ళయింది
ఉ అదే సంవత్సరాంలో చేయాలంటారు కదా
అదే సంవత్సరంలో అయింది అంటే ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు మా అక్కకి ఫోర్ ఇయర్స్ ఏం కాలేదు
ఆ
మా తాత సెప్టెంబర్ లో చనిపోతే మా అక్క పెళ్లి డిసెంబర్ లో ఆ సంవత్సరం వెళ్ళకముందే చేసేసినాం ఆడపిల్ల పెళ్లి కదా చెయొచ్చు అన్నారు
ఆహా అట్లన ఏం చేసి అక్క ఏం చేసింది డిగ్రీ చేసిందా
ఆ అక్కది డిగ్రీ అయిపోయింది
ఉహు ఇప్పుడు ఇంట్లోనే ఉంటది కదా ఇగ పాప ఉంది కాబట్టి
ఆ పాప ఉంది ఇంట్లోనే ఉంటది ఆమె ఎటు పోదు
ఉహు
ఇంకా మీ బాబు పడుకున్నాడా మంచిగా
ఉ పడుకునన్నాడు ఉయ్యాల కట్టినా చీరతో కడతా ఇంట్లో వీర్ల పడుకున్నాడు కానీ ఏంటో కళ్ళజోడు పెట్టుకుని పడుకుంటా అన్నాడు ఇవాళ కళ్ళ జోడిస్తేనే పడుకుంటా అన్నాడు సరేని చెప్పి నేను కళ్ళ జోడ్స్తే ఆ మళ్ళీ పడుకున్న తర్వాత తీసుకోవచ్చులే అనుకున్నా పడుకున్నాడు అని చెప్పి తీసుకుంటే వాడికి వెంటనే మెలుకువా వచ్చింది నాక్ కళ్ళజోడు తీసుకున్నా నా కళ్ళజోడు తీసుకుని చెప్పి అరుస్తున్నాడు మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ ఇచ్చేసా మళ్ళీ పడుకొనిచ్చి మళ్ళీ కొద్దిసేపటికే తీసుకున్నా
ఆ హుహు
మంచి నిద్రలో ఉన్నాడు ఇగ మళ్ళీ పా క్క ఏమంటారు కళ్ళజోడు అనడం కూడా రాదు మా బాబుకి గజ్జోడు అంటాడు గజ్జోడు
హ వాళ్ళ చిన్న చిన్న పిల్లల మాటలు ఎంతో ముద్దు ముద్దుగా వస్తాయి
అవును అసలు ముద్దు ముద్దు మాటలు బండి నేను బండి ఏసుకొని గజ్జోడు పెట్టుకొని వస్తా అమ్మమ్మ అంటాడు మా అమ్మతో
ఆహా మా అక్క వాళ్ళ పాపకి ఎప్పుడు వస్తాయో మాటలు
అసలు మస్తు ముద్దు ముద్దుగ ఉంటయీ వాళ్ళకి మాటలు రావాలి గాని బై మా నాన్నతో మాట్లాడు తె తాతయ్య నాకు బైక్ తెస్తావా అన్నాడు బైక్ కనడం రాదు బేకు తెస్తావా నాకు అంటాడు
హ హ వాళ్ళగ్ సది ఇంకా నాన్నమ్మ వాళ్ళకి తాతయ్యా వాళ్ళకి
అసలు ఎంత నవ్వుతారో వాళ్ళ మాటల కోసం మధ్యలో రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చిందంటే చాలు మా నాన్న ఆ గుర్తుకొస్తున్నారు పిల్లలు మాట్లాడతా అని చెప్పి ఫోన్ చేస్తాడు
ఉ
కొంచెం చెని పనిలో బిజీగా ఉంటారు మా నాన్న ఎక్కువ అందుకే ఫోన్ చెయ్యరు అట్లా మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ వచ్చిందంటే గుర్తొస్తారు ఇగా పిల్లలు
బ ఇంకెవరైనా చిన్న పిల్లలు మిస్ అయితారు ఫుల్ గా మనకంటే ఎక్కువ ఇప్పుడు మా అక్క కంటే ఎక్కువ వాళ్ళ పాపను మిస్ అయితాం మేము
అవునా మళ్ళీ మాటల ఆన్ ఆ
మేము ఎవ్వరం లేవ ముందుకి ఆమె లేస్తది లేచ మమ్మ గుంజి కింద పడేస్తది
అందరీని లేపిద్ది ఇగ
అందరు ఇగ ఇప్పుడిప్పుడే అమ్మాయి ఇక్కడకి
ఉ
తిరుగుతాది అక్కడ ది
ఆ భూమి ఆ
ఎవరైనా పాడు ఎవరైనా పడుకుంటే వాళ్ళ ఆ హా ఊర్లోకి వెళ్తే ఇక్కడ ఏమి ఉండదు అసలు మట్టి ఉండదు ఏం
ఊర్లోనా అదే అదే
ఇక్కడ ఏమి ఉండదు ఇప్పుడే ఇక్కడ ఏప్పుడు పరుపు పైనే ఉండేసరికి ఆమెకి ఏం దొరకదు ఇక్కడ నోట్లో పెట్టుకోవడానికి
ఉ పిల్లలు ఆడుకోవాలంటే పల్లెటూరే కరెక్ట్ మళ్ళీ
అవునవును
సిటీలో ఉండలే ఎవరు
ఉండలేరు అస్సలు
ఉ
కానీ ఇక్కడికి వస్తే ఆమెకు ఆడుకోవడానికి ఎక్కువ ఉంటది ఆ ఫుల్ ఇక్కడికి వస్తె ఆమెకు ఆడుకోడానికి ఎక్కువ ఉండే
ఆ
ఊళ్లో ఎప్పుడుూ ఇగా బయటకి ఏయ్యారు ఆమెని మం తింటాది అని చెప్పి బయట ఏమీ ఏయ్యారు ఇక్కడనైతే మేం బయటికి ఎత్తుకెళ్తా స్ల డాబ పైకి ఎత్తుకెళ్తా
ఉ
కొత్త కొత్త టాయ్స్ నా చిన్నప్పటి టాయ్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ ఆమెకి ఇస్తా చూసుకోమని కానీ ఇంటికి ఇయ్యాను కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఇయ్యాను ఆ నా చిన్న
ఆ ఏ బాగానేది వచ్చిపెట్టారు బొమ్మలు
ఆ నేను సిక్స్త్ క్లాస్ క వచ్చాక కొనుక్కున్నావ అన్నీ చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఏమ అసలు ఏమి ఎక్కువ ద ఇవ్వలేవు అసలు ఏమీ లేవు ఏమీ కొనలేదు నాకు చిన్నగా ఉన్నప్పుడు ఎవ్వరు
ఆ తర్వాత నువ్వు కొనుక్కున్నావా ఇ పెత్త అయ్యాక నువ్వు కొనుక్కున్నావా
ఆ సిక్స్ క్లాస్కి వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొనుక్కున్నాను ఎక్కడికి బయటికిళ్ళిన ఏదైనా ఒక బొమ్మ కొనుక్ంటా
అవునా ఇక నీ బొమ్మలన్నీ నీ అక్క వాళ్ళ పాప పనికొస్తున్నాయి
ఆ ఆ లేదు ఆమెకు వేరేగా ఉంటారు నావన్నీ బస్తలో పెట్టి మొత్తం పైన దాటి పెట్టి
ఉహు ఆడదా నీ బమ్మలు తీయరా ఆడకోడనినికివనా
తీయ్యనియని తీయ్యని అసార్ అవన్నీ చెక్కతో చేసినవి ఇంకా టెడ్డి బేర్లు అవన్నీ ఉంటాయి ఆమెకి ఇయనవన్నీ
ఆహు
నా అట్లే ఉండాలి నేను వాడను వేరే వాళ్ళకి ఇయ్వను
ఆహ్ బాగుంది ఏం చేస్త భవిష్యత్తుల పిల్లలుకివ
ఆ వాళ్ళ గుడి మా మమ్మీ కూడా అతనే అంటది నీ పిల్లకి ఇస్తవా అక్క పిల్లలకి యోగని అంటేను నాకు పిల్ల గుడి అని అ నేనే దాచి పెట్టుకుంటా అని చెప్తా
ఆ బాలే విచిత్రంగా ఉంది చెప్తుంటే ఆ
ఇప్పుడు మా ఊళ్ళలో వే వస్తుండే కొన్ని కొన్ని మా ఇంటి దగ్గర వేసి వస్తే మా నాన్నమ్ ఏం చేస్తుే వాళ్ళ ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళకి చిన్న పల్లలు ఉంట వాళ్ళకి ఇచ్చేది
అ
నేను ఒక టూ టైమ్స్ ఏమో ఊర్లో వేసి వచ్చిన బొమ్మలన్నీ వేరేటలోకి ఇచ్చింది ఇంక పోయిన ఇప్పుడు ఫుల్ ఏడ్చిన మా డాడ మళ్ళ కొనుక్కుందు లే వద్దు ఏం తీపోతామే లే అని అని చెప్పిండు
అయ్యా
ఉ నాకు ఇష్టం ఎందుకో చిన్న చిన్న బొమ్మలు
ఇప్పుడన్నా కొంటావా ఇప్పుడు కూడా
ఆ కొంట మొన్ననే రీసెంట్గా అది విములవాడకి వెళ్ళినాం విములవాడకి వెళ్తే ఒకటి చిన్న కార్ కొన్నా ఇంకా బోర్ల సెట్టు ఉంటంది కదా స్టీల్ బాక్సులది
నువ్వు కున్నావా
అద ఆ అదొకటికింద అది మా మమ్మీ
చేస్తావు ఇంటిక వచ్చి చూసుకుంటాం మళ్ళీ
ఆ చూసుకుంటే వాలలో ఇంక వంటలు కూడా వంతాం మా మమ్మీ ఏమైనా చేస్తే వాలలో వేసుకొని మళ్ళీ వండు
అ ఇంకా చిన్న పిల్లలా ఉన్నాగా
ఆ ఇంకింట్లో చిన్న పిల్లను కదా
ఆ
అది కూడా మా అన్న కనిపించింంది ఇంకా మా అన్న ఏం కనిపించిండు ఒకటి చిన్నది టెలిఫోన్ లాగా ఉంటది ఆ ప్లాస్టిక్ ది అది అందులో సెల్స్ ఏస్తే జస్ట్ పాటలు వస్తాయి అది కొని చ్చిటుమాన్న వ్మ్
వ్మ్ ఇప్పుడు ఇవి కొన్నాయి కూడా ఇప్పుడన్న అక్క వాళ్ వాపస్తే ఇవవ్వు అయితే ఇగ ఆమె బొమ్మ
ఈ ప్లాస్టిక్దిి ఈ టెలిఫోన్ తీసుకెళ్లింది ఆమెనే గాని ఆ బొల్లాసెట్టు గిట్ల నా దగ్గరనే ఉన్నాయి.
ఆహా హ హ
ఆ గొడువ ఉండొద్దని ఆమెకొక సెట్ నాకొక సెట్టు
నువ్వు ఆమెతో ఈక్వల్ అయిపోయినావుగా
ఆ మా మమ్మీ కూడా అదే అంటుంది నువ్వు చిన్నపిల్లవా అన్న చిన్నపిల్లనా అని
ఆహ కాదు య ఇప్పుడు బయటకి వెళ్ళాం అనుకో పనికొచ్చేవి తీసుకుంటారు. నువ్వు ఆల్రెడీ అన్ని అయిపోయింది కదా అంటే చైల్డ్ హుడ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు కొ టున్నాను ఉంటాన్ని
ఆ నాకు చిన్నప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయి.
ఏమనదా అయితే అమ్మ గాని మీ నాన్న గాని కొన్నా కూడా ఏమనరా మళ్ళీ ఇప్పుడు ఆ ఎందుకు అనవసరంగా లండా ఆ
వద్దు అంటారు కొంచెం సేపు అక్కన్నే నిలబడి ఏడిస్తే కొనిస్తారు
ఆహా
వ్మ్ తెలుసా నాకు ఇందులో ఫస్ట్ డబ్బులు వచ్చినాయి కదా ఆ డబ్బులు పెట్టి నేను మీషో లో కూడా బొమ్మలే ఆర్డర్ పెట్టిన రెండు
ఓ
ఫస్ట్ డబ్బులు ఫస్ట్ వచ్చిన డబ్బులతో నేను ఒకటి పింక్ కలర్ చిన్న టెడ్డీ బేరు ఒకటి ఇంకొకటి బాతు ఉంటది కదా యల్లో కలర్ బాతు
ఆ
అది అవి రెండు ఆర్డర్ పెట్టిన
ఉహుమ్ బాగుంది వింటుంటే బలే అనిపిస్ సుంద అసలు ఇప్పటికీ బొమ్మలు కొనడం ఏంటా అని ఏంటోగా
ఫుల్ల్ బొమ్మలు ఉంటాయి అన్ని బొమ్మలే ఉంటాయి సజ్జ పైన మొత్తం బొమ్మలే